హలో హలో
లా
హాయండి
ఏం చేస్తున్నారు
వేల వెంది కాలి ఇప్పుడు
కాలీనా
ఉహుం
ఏం చేస్తున్నారా అని చేసిన మావులుగ ఏదైనా కథలు చెప్తారా అనేసి
కథలా
ఆ
మాకేం రావండి మీరు చెప్పండి
నేనా ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్న కథలే గుర్తున్నాయి నాకైతే ఇప్పుడైతే ఏ కథలు గుర్తుకులేవు మనుషులే కథలు కథలు ఆడతా ఆడతారు చిన్నపడి కత అందని ద్రాక్ష ఫల్నా అనే కొన్ని కొన్ని ఉన్నే వసు లాంటియే కష్టపడిన వారికి ఎప్పటికైనా ఫలితం వస్తుందని వాడికి సంబంధించి ఉండయి అవి ఉమ్ అంటే ఎప్తా
చెప్పండి నేను కూడా వి వింటా
ఆ వింటారా
హుమ్మ్
ప్ప నాక్కనట ఒకనా అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది
అ
అయితే అది రోజు ఆహారం కోసం తిరుగుతూ ఉండేదట అడవి మొత్తం
హ
అయితే అది ఒక రోజు దాని దారిన ఓ తీగపై గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న ద్రాక్షపాలలో అనే చూసిందట
హ
పచ్చ పనులు దానికి కావాలని అనిపించిందట చూడగానే నోరు ఊరిందంట
నాకు ద్రాక్షపో దని సాాలడి
ఆ అయితే వాటికి తెలియదు కదా దాని తెలిదు ద్రాక్ష పనులు అనేసి
అవును
మొన్న అవి గుత్తుల గుర్తులకు కొండేసరికి దానికి ఏదో ఫీలింగ్ అనిపించిందట తినాలని అయితే ఆశగలగంగనే అది ఏమనుకుంది కానీ అవి చాలా ఎత్తులో ఉన్నాయి అయినా సరే అని ఒక్కసారిగా ఎత్తుగా గెంత్ అంటే గెంతింది ఊకే
ఉ
ఆ ఊకే అంటే అంటే ఊకే పైకి పైకే కాళ్ళు నిక్క్కబెట్టీ చూసిందట
ఆ
ఆ అయితే అట్లా చూస్ ఎంత అందుకుందామని ట్రై చేసినా అస్సలు అందలేదంట కొంచెం దూరం నుండి ఉరుకు ఆ చేరుగిట్లదని తెలవదు గదా కొంచెం దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా అందుకుంటారు కదా అట్లా కూడా దూకి చూసిందట ఎన్ని విధాలుగా ట్రై చేసినా అసలు అద అన్నట్లేదట అయితే పొద్దానుండి సాయంత్రం దాకా ఆ ద్రాక్ష పండ్ల గుత్తి కోసమే చాలాసేపు ప్రయత్నించిందట ప్రత్నించంగా సా లాస్ట్ కి బాగా నిక్కి నిక్కీ ద్రాక్ష బాలనే చే అందుకున్నాట్ హేయ అందుకుంటే అ పద్దను నుండి సాయంత్రం వరకు కష్టపడ్డది కదా అది అందుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది గాబట్ ఇంకా అది ఏమనుకుందట అంటే మనుషుల కష్టపడిన వారికి ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది అనేసి దాని ఏటి
ఆ బావుందండి లేద
ఎప్పుడో చిన్నప్పుడు విన్నామా కతలు మేం కూడా ఇప్పుడు వినలేదు
ఇప్పుడు జరిగేవి ఏంటిండి
ఇప్పుడు జరిగేటివి ఏమున్నాయి అంటే ఇగ ఒకరినొకరు ముంచుడు
ఉ ఊ ఒకల్దీ ఓ బాగు పడుతే ఓరవ్
ఒర్వక పోడం రాంటియే ఆ
అందరి ముందు చిన్న చూపు చూడడం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం
ఆహ్ ఎవరైనా ఇది ఎంతా అంటే ఆహ్ వాళ్లేంత అంటే నేనెంత అన్నట్టు మాట్లాడడం ఉంటది కదా
మా లైఫ్ లో కూడా ఒకటి జరిగిందండి
ఏంటండి అది ఒకసారి చెప్పండి
మేము ఒకపుడు ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ల షాప్ పెట్టినాము చా బ్రో మాకు మా రిలేషన్ అంటే మా మర్థి ద్వారా వచ్చింది
ఆహా
వచ్చానంక అది మంచనే సక్సెస్ అయింది కొద్ది రోజులు నడిపినం ఆ టైమ్ లో కరోనా వచ్చి షాప్ బందైంది చేసినం ఈగా ఈ లోపు కొంచెం ఈగో అనేది లోపల పెరిగిపోయింది మా ఆయనకు
ఇంకను నెకు ఆహ్
నేనే చేసుకున్నా నాకెవరు చూడలే నేనే పెట్టుకున్నా అని మయ్య తిట్టడం మొదలు పెట్టుకున్నాడు తిటిడ ఇట్లా మడులు పెట్టినాక కొద్ది రోజులకే ఇక జాబ్ నడవ్వకపోవడం ఇబ్బంది ఏ అట్లా కొంచ ప్రబ్లమ్ ఇంట్ల ఫైనాన్షియల్ పిల్లలకు ఆరోగ్యం బాగుపడం ఇట్లనే ఇబ్బంది అయింది
హమ్
అయినంక సరే అనుకోని ఇగ మా సిటార ఫోన్ ఇత్తే వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా చానా ఇబ్బంది ఉండే వాళ్ళు ఆస్త తేజ్ ఎట్లా దాటిపోయ్ర గాని సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మాది పని ఎహ్ ఇప్పుడు ఇంట్లనే ఇద్దరం ఉండి పిల్లల్ని జ పోడం పిల్లలకు ఖర్చులు రూపాయల పోడం
ఆహా
కొంచెం బియ్యం ఉన్నాయి కాబట్టి సరిపోయినది యా వ ఒకల్ని నిజంగా ఒకరిని తకువ జేసి మాట్లాడితే మళ్ళ అదే సిచువేషన్ మనకు కుడ వొత్తదని మేం మొన్న మొన్న ఆహ్ కున్నా అండి నేను
అవునా ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఎప్పటికి రోజులు ఒకే విధంగా ధంగా ఉండవు కదా ఈ రోజు మనల్ని వేలెత్తి చూపిస్తండటే రేపు మనం కూడా వేలెత్తి స్తా
ఆ కర్మ అనేది అనుభవిస్తాను మేము ఇప్పుడు
అవునా అట్లే ఏముండదు ఎప్పుటికైనా మన ఎక్కువ అయితాయి చెప్ ప్రసర్లే మీరు కూడా గానీ ఏ ముందు తొందరవడద్దు దేనికైనా
చేకో అందరి ముందు ఇ ఇన్సల్ట్ గా మాట్లాడితే ఇగ పెట్టిఉంటది ఇగ ఆయనది ఆయనకే తాకినట్టు ఇప్పుడు కొంచెం ఇప్పుడె కిందికి దిగు తండియా
అదే అదే ఎప్పటికైనా ఇక మనం ఎంత స్టేజిలున్న డబ్బులు ఉన్నా లేకున్నా ఒక విధంగా ఉంటు
హ్మ్ ఒకే విధంగా అవునండి.
ఒక్క రూపాయి కనవ్వడంగానే మన ఎగురుతె తర్వాతకి రూపాయి దేవుడు వెంటనే తీసుకుంటాడు
హ్మ్
మన పరిస్థితి కూడా మారుతా ఉంటది.
అంతే అండి
మేము కూడా నేను కూడా నా కూడా కోపం ఎ ఎక్కువైనా నేను కూడా బాగానే మాట్లాడతార కానీ తర్వాతకి ఆలోచించుకుంన్నారా ఇట్లా అన కుంటే బాగుండేది కదా ఆ టైమ్ లో వాళ్ళని అనిపిస్తుది మళ్ళేమ్మటే
అంతే కదా ఎవ ఎవరికైనా అంతే పిల్లల మీద కోపంత దెబ్బ కొడితే తర్వాత మళ్ళా మనమే భాధపడాలి
అంతా ఉంటం మాముూలు కూడా ఒక తగ్గించుకో తగ్గించుకో అంటా ఉంటారు తగ్గిస్తేనే ఉంటా కానీ ఎప్పుడు వాడితే అప్పుడు మనొళ్ళ ఎవరన్నా ఏమన్నా అంటే అసలేఊకోను
అంతేలేండి ఇగా
ఆ అట్లా
హుహు ఇంకా తిన్నార అండి మరి
నైట్ చికెన్ తీస్కోచ్చిన నిన్న బర్డే చేస్ స్పెషలు
మాది పిష్కర్రి ఎట్ల అయిందంటే నేను బట్లు పిండేస్తనా పిండెతంది. అంటే మా పాప మా ఇంటి పక్కన వొళ్ళు ఆ బాబాయ్ అని ఉంటే ఆయన చాపల్ కడుగుతా అంటే మా పాప పోయింది ఫిష్ ఫిష్ అనుకుంటా చూపించు అనుకుంటా పోతే వాళ్ళు చాప చాపలు కడుతాంటే పక్కన రెండు ఉంటే అవి పట్టుకొని వచ్చిందండి. అయి రెండు పట్టుకొత్తే అవే కట్ చేసి కడిగి వండుకున్నాం. వాళ్ళు ఏమన్నా అనుకుంటర్రో ఇచ్చిరాపో, అంటే అస్సలే ఇచ్చత్తలేదు ఏడుస్ త ఇకా కింద ఇగ పండుకోపోరి అంటే అయితేచ్ కడిగి ఇప్పుడే పోయి మీద వేసినం.
మ నా కనలేదు
ఊ
మాకు చేయలా అదే అ అంతే ఉన్నప్పుడు మనద్దు అనేది ఇప్పుడు తమ్ముడిది కూడా అద అమ్మాయి ఫోటో పెడతా ఉన్నారు. మీకు తెలిసే ఉంటది అనుకుంటా.
అవునవును
అ పెడుతున్నరో పొద్దున్న మాట మీద మాట వచ్చి నాన్న ని నేన్ అన్నగదా ఆ ఎంత క నవమి ఎంత అనేసి అంటే అయో తక్కువనే ఇత్తారు అంటే మరి ఆడబిడ్డలు కట్నలవి కావాలి కదా అనేసి నేన అన్నా మన ఆడబిడ్డ కట్నం ఇయ్యాలె కదా మరి గా తక్కువిత్తే మరి ఆడపిల్లకి ఎక్కడ తెచ్చిస్తారని నేన అంటే అంటాన్న కదా ఆ ఆడబిడ్డల మనం దొరుకుతలేద్ మరి ఏం చేద్దాం మనం ఆ అయితే మామ మామన్ ఆ వచ్ చచ్చిపోయిన లేనంట మా మందం అయితే దొరుకుతనయి కానీ మీ ఆడబిడ్డల మందం దొరకట్లేవ్ అని అంటాండు.
అయితే వాళ్ళకు ఉన్నదే ఇయ్యం సెరి ఆడబిడ్డల మన పది గుంటలో పదిహనుగుంటలో పోతె అయిపోతది మరి వాళ్ళు ఇయ్యకపోతే ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలె.
ఆ ఉన్నదాంట్లనే చేసుకోవాలె ఇగ ఎట్లా ఉంటదో ఎట్ల ఉంటదో పెళ్ళిళ్ళకి వెళ్తా ఉన్నాది ఇయలా పెళ్ళి ఉన్నది వేరే ఆమెది చెల్ల వర్స అయినామే.
అ
ఆ ఆ
ఫోటో పెట్టిలా అ
అమ్మాయి నిన్న మంగళస్థానాన్ని పెట్టింది కాని ఈ రోజు పెట్టలేదు రమ్మన్నారు
చాలు చాలు సామి వా అ
పెట్టిరు పెట్టిరు
ఆ అమ్మాయ్ బాగానే ఉంది కాని హేర్ తక్కువ ఉం దనే
ఏంత ఉందట అదే అంటున్నారు
ఏమ్ తక్కువ అమ్మాయి మొత్తం కొంచెం మౌనికాలక్కనా ఉంటది కానీ ఏమ్ తక్కువ ఉన్నది మళ్ళీ ఒకసారి ఇంటికి వచ్చిపోయి వద్దన్నారు కదా మళ్ళీ ఎందుకు మళ్ళా ఇన్వాల్వ్ అవుతారు ఎవరు దొరుక్తలేరా అని నిన్న నేను నా పాపతో కూడా అన్నా
ఆహా
అంటే వాళ్ళే వాళ్ళు తాను మన మీ యా రిలేషన్ ద్వారా వస్తారు కదా వది చూసుకొని రాదు మరి ఏం తిస్తారో మాట్ అప్పడకండా కొంచెం కొలిత్తంటరట అనన్నాడు న్నాడు జాబ్ లేదు ఎండ పని చేస్తాను అని అన్నారు మరి ఇప్పుడు కనపడతలేదు అంటన ఇప్పుడు హైదరాబాద్ పోయే నానేసరికి ఇస్తాడా అని నన్న
అవునా గాడిద త గుర్రం కథ ఉడిప్పాలని
హమ్ గాడిదా
గాడిద అంటే పంచుకుంటే బారం తగ్ తగ్గుద్దా అంటారు కదా బరువు పంచుకుంటే వారం బతుకు బారం తగ్గుద్దట
ఉహ అంటే గడిది బరువు మన మీద కొందరు అలాంటి దానికి బరువా
గాడిద గుర్రనికున్నా అది అలా మానేస్ నిలడం కాదు మామూలుగా రామయ్య అనే వ్యాహార వ్యాపారట సరుకులను గాడిద మీద పెట్టుకొని తన గుర్రం ఎక్కి పొరుగురు వెళ్తున్నాడట
హ
సేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి షాపు బరువును మోయేమ నీ గుర్రాన్నదిగిందట
హ
ఒక పావు పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగిందట అయితే గుర్రం అది నా బాధ్యత కాదు బరువు మోయడానికి నువ్వు సుఖంగా జీవించడానికి నేను అన్నదట
హ
అయితే బరువు మొయలేని గాడిదా నడుము విరిగి కింద పడిందట టన్
అయ్యో నాలురినాయా
మొత్తం అంత సమావేశినట అంటే వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదిలి ఆ బరువుు మొత్తాన్ని గుర్రం పైన వేసి తను ఎక్కి ప్రయాణం సాగించాడట
ఆ
కొంచెం కొంచెం బరువును మోస్తే నాకు ఈ బాధ ఉండకపోయేది కదా ఈ బరువునుే తప్ప అంటే బరువు తప్పేది కదా అని గుర్రం మనసుిన అని చాలా అనుకొని బాగా మదపండదంట ఫస్ట్గా అదికాడత పోనప్పు మోస్పో పోవదా ఇప్పుడు గుర్రాంది సమానం అ యా యో అంతా మోసింది కాబట్టి బరువు పంచుకుంటే బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది అని అంటారు కదా
హు మ్
అ
అవును
మా బరువు మా ఆయనే మొత్తాదండి కొంచెం దింపిక మేము కూడా మొద్దాం అనుకుంటే మాకు చిన్న పిల్లలు ఉన్నరు ఇద్దరు
మీ ఆయన మోస్తండా అండి అవునండి ఇప్పుడంటే అంటే పిల్లలు పెరిగితే ఆహా పిల్లలు పెరుగు తే ఆటోమేటిక్ గా దింపుతారులేండి బరువు
గాడిద బరువు మొత్తండు మరి ఎప్పుడు ఎత్తెత్తడో తెలవదండిగా
ఆహా
నను కూడా తన్నగా పిల్లలని స్కూల్కి పంపించి ఏమన్నా ఒకటి చూసుకోవాల ఇగ
మా దగ్గర చిన్న చిన్న వర్కులు దొరుకుతా ఉన్నాయి గాని ఇంగా అంటే దొరుకుతయో దొరుకవో
మాకు దగ్గర ఏం లేదు కదా కొంచెం ఇగ మళ్ళీ ఇటు ఎక్కువ జనాలు ఎట్లా అంటే మమ్మల్ని కేర్ చేయరున్నట్టు ఇటు
ఆహా మాకేది ఏంటంటే దూరం ఉన్నాయి కదా దూరం ఉండేసరికి ఖచ్చితంగా ఆప్షన్ ఉంది అంటే వేరే ఊరోళ్ళొచి చేయడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే తొమ్మిది పది కలోమీటర్లు వెళ్ళాలి వేరే ఊరుకు
ఆ
అదే ఈ ఊరోళ్ళని పిలుస్తే అయిపోద్ది కదాని ఈ ఊరోళ్ళకిస్తారేమో ఇంపార్టెంటు
ఆహా
అట్లా ఇగ మేము దొరుకుతానం కొంత వరకు
అవునా సరే అండి మరి
అదే అదే అండి ఒక టూ మినిట్స్ వన్ మినిట్
హు ఒక అమ్మాయి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే చెయ్యక్క అన్నది ఖతం మళ్ళీ చేయలే
అవునా చేసి మాట్లాడండి ఏం కాదు
ఆ సే ఆ నేన్ జేతే కలుతలేదంట ఆమె జేతే అలో అలో అని మొతుకుంటంది
ఆ ఆ ఆ
ఆ